హలొ
హలో మేన వెళ్తుంద
వినిపిస్తుందండి గుడివినింగ్ అండీ హలో గుడివినింగ్ అండి వినిపిస్తుంద
ఆ వినిపిస్తాంది బాగున్నాంది మీరేలా ఉనారు
మేమ్ గుడా చాలా బాగున్నావండి
మా సైడైతే బాగా చల్లగా గాలి ఏస్తుంది మెడతన వచ్చాం నే
ఔనా అండి
ఆ బాగా అంటే బాగా గాలేస్తుంది చల్ల చల్లగాలి మస్తు అనిపిస్తుంది
ఆ మాకు లేదండి మాకు నార్మల్గా ఎండనే ఉండే ఇవాల
ఆ మాకైతె చల్లగా మస్తుండె వర్షం గుడా వచ్చు ఇంక ఒ గాలైతే బాగా ఇస్తుంది గాలి
ఔనాండి
స్పీడ్గ ఒస్తుంది బాగా
ఆ మరి గాలి తుమ్మ గాలి తుమారం ఉంటే కరంట్ లేదేమో మరి కరంట్ తేసేస్తాడు గద
లేదండి ఉన్నది మ
ఉంద
ఔనండి
గాలి బాగా ఒస్తుంది అంటున్నరు మరైతే
అంటె మేడ పైన అంటే బాగా ఉంది కింద వెళ్తే అంత రావట్లే పైన ఒస్తే మస్ ఒస్తుంది
ఓకె సమ్మర్ల ఎటు ఎల్లారండి ఎటన్న ఎళ్ళార
సమ్మర్లో
ఎటు తిరగలేద
తిర్గం గదా మ్
ఏ ఎ ఊరికెళ్లలేద
ఊరికైతే ఎళ్ళలె గాని బయ్ట షాపింగ్ ఎలా వెళ్ళాం
షాపింగ్ జేసారండి ఇప్పుడు ఏముందండి షాపింగ్ జేశారు
షాపింగ్ అంటె మ్ కజన్ మ్యారేజ్ ఉన్నది
ఓకేకె
అందు కొంచెం ఫాస్ట్ నుంచి మా ఆడవాళ్ళ పేషన్ కొంచెం పెద్ద ఉంటయి కొంచెం కొంచెం చేసుకో
అ
ఇప్పుడుంచి తీస్కుంటే అప్పుడు ఏదైనా మర్చిపోతే ఒకవేళ తీస్కోచ్చు అని
అ
ఉమ్
ఇంకా మీ ఊర్లో మామిడికాయలు దొరుకుతయాండి?
నా ఊర్లో దొరుక్తండి షాప్ నుంచి తీసుకుని మార్కెట్ నుంచి తీసుకోవాలి.
అదే మరి మీ మీకు మీ ఊర్లో మార్కెట్ ఉంటదా, ఊరా మీది పెద్ద సిటీనా?
మాదిస్ నార్మల్గనే అంత పెద్ద సిటీ కాదు.
ఆ మార్కెట్ ఉంటదా?
ఆ మార్కెట్ ఉంటది.
మామిడికాయలు దొరుక్తయా?
ఆ దొరుకుతయండి.
ఎట్లా కేజీ మేడం?
కేజియా ఇప్పుడు సీజన్ అంటే ఇప్పుడు మామిడికాయ బట్టి ఉంటది వేరే వేరే మామిడికాయ అట్లా ఉంటయి కదా.
ఆహా మామూలుగా ఎంత?
సైజ్ న బట్టి ఫస్ట్ ఫస్ట్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ బాగా ప్రైస్ ఉండే ఇప్పుడు కొంచెం కొంచెం అట్లా టెన్ రూ పీస్ ట్వంటీ రుపీస్ తగ్గే వస్తుంది.
ఇప్పు ట్వంటీ రుపీస్ కేజియా?
ఆహా అట్లా కాదు అంటే ఇప్పుడు ప్రైస్ రోజులు పెరిగినట్టు
అదే మేడం ఇప్పుడు ఏం నడుస్తుంది ప్రైజ్.
ఇప్పుడైతే ఫిఫ్టీ రూపీస్.
ఫిఫ్టీ రుపీస్ కేజియా?
ఆ ఫిఫ్టీ సిక్స్టీ
అంటే మంచియా?
ఆ మంచియి నార్మల్ మీడియం సైజ్.
ఓకే ఈ మన రస్ సాల్లు ఇందులో ఉంటది కదా బంగనపల్లి, రసాల్లు అట్లా అని రకాలు ఉంటయి కదా. బంగినపల్లి ఎం ఎట్ల దొరుకుతదో.
బైగన్ పెళ్లి అదయితే బాగా దాన్ని ఇప్పుడు దీనికి దానికి ఒక ట్వంటీ టెన్ రూపీస్ డిఫరెట్ ఇప్పుడు పచ్చి మామిడికాయ చూడు ప్రైస్ వేరే ఉంటది.
అ
హ్
ఎట్ల తింటరండి మీరు మామిడికాయలు?
పచ్చియా లేకుంటే పండినయా?
పండినయి పచ్చి పచ్చినయి ప చ్చియి ఎట్ల తింటరండి పచ్చియి మామూలుగా ఒకటి రెండు తిన్నా ఒకటి రెండు అట్లా తింటరు కదా. బాగా పుల్లగా ఉంటయి కదా అండి ఎట్ల ఇవి.
మాకు బాగా ఇష్టం అండి పుల్లగా. తి తింటాం మూడు నాలుగు అట్ల తింటం, దాన్ని మంచి పీసెస్ చేసి దాన్లో
మామూలుగా ఈ పండినయి జ్యూస్ చేసి అట్లా తింటరు కదా.
అవి రస్ రస్ పూరి చేస్తాం.
ఆ రస్ పూరి అంట
రసుపురి అంటె దానిలి పీల్ చేసి అస్ట్ వంద పురి ఆ జ్యూస్ అంటే జ్యూస్ కాదు దాంటి పీల్ జేసుకోవాలే, పీల్ జెసుకొని పీసెస్ చిన్న చిన్నయ్ కట్ చేసుకొని, మిక్సీ పెట్టాలె.
అంటే తొక్కు తోట
తొక్కు కాదు పీల్ చేసుకోవాల
అదే అండి దాని ఉంటది కదా తొక్కు అంటే పైన
పైన తక్కు తీసుకోవద్ తీసి పడేయాలె, తీసి పడేయాలె
ఓకే
దాని తర్వాత చిన్న చిన్న పీసెస్ చేసి, మిక్సీలో ఏసి దానిలో షూ గర్, ఇలాయచి పౌడర్, మల్క్ గ్రాండ్ పట్ చేసుకోవాలి దాంట్ల
హ
ఇంకా కాజు, బాదం, ఘి
అవి గుడా ఏస్తరా?
ఆ ఏస్తరు కదా.
అంటే తాలింపు ఏసి అందులో ఏస్తరా?
ఆ
ఆ తాలింపుల ఏమేమి ఏస్తరండి?
కాజు, బాదం ఉమ్ అం ఇష్టం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎస్ మీద ఇష్టంఏం డ్రై ఫ్రూట్స్ ఇష్టం.
ఇప్పుడు ఆ జ్యూస్ లో షుగర్ గుడ ఏస్తారా?
ఆ షుగర్ గుడ ఏస్తాం
ఆ ఎందుకండి ఇది, మ్యాంగోస్ ఆల్రెడీ స్వీట్ ఉంటయి కదా అండి.
అవును గని ఇప్పుడు పూరి తోటి ఇంకా, ఇంకా స్వీట్ ఉంటే బా ఇంకా బాగుంటయ్ మస్జిద్ క మీల్ కేస్తాం కదా, కొంచెం తగ్గిపోతుంది. ఆ ఇష్టం అండి, దేని చోటి తీసుక ఈ వాళ్ళ ఇష్టం, దేని
పరోటా తోటి తింటరు కదా?
ఆ తింటరు
ఉమ్ ఇప్పుడు అది లచ్చ పరాటాస్ గుడా రెడీమేంట్ వస్తున్నాయండి.
అవును వస్తున్నాయండి.
ఆ అది గుడ కాల్చి దాంతో గుడ తింటే చాలా బాగుంటదట. మా ఫ్రెండ్ ఒకాయన చెప్పిండయితే.
అవున తెలియదండి ట్రై చేస్
ఆ
మరి మీది స్పెషల్ ఇష్టం పడతారు?
నేనా అండి, నేను వాటర్ మిల్లన్ తినేటోన్నండి, ఈ మధ్యల ఆ వాటర్ మిలనీ కేసెస్ వస్తున్నర్, తిని ఆ ఫుడ్ పాయి ఫుడ్ పాయిజ
చూసాం మేం గుడ.
అదే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అందులో ఆ ఏమో ఏమో కెం ఆ అది స్వీట్ అవ్వడానికి కీం తర్వాత రెడ్ గా ఉండడానికి ఏదో ఆ కెమికల్ కెమికల్ ఇంజెక్ట్ చేస్తున్నారంట దాని వల్ల అది ఇగ తినాలంటే భయం వేస్తుందండి
అవునండి తగ్గిపోర్ బాగా
ఆ లేకపోతే సమ్మర్ లో అది చాలా బాగా అందులో వాటర్ క్వాంటిటీ నైన్టీ పర్సెంట్ ఉంటుంది కదాండి నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కువ వాటర్ ఉంటుంది
సమ్మర్ లోనే వాటర్ తీసుకోవాలి బాగా మా బాడీలో
ఆ అది తింటే కడుపు కొంచెం నిండినట్టు ఉంటది మళ్ళా వాట్ బాడీకి వాటర్ వాటర్ కూడా దొరుకుతది
ఊ
అట్లా అని తిందామంటే దాన్ని కూడా కల్తీ చేసి పడేస్తున్నారు వీళ్ళందరూ
ఇప్పుడు ఏదైనా మొత్తం బిజినెస్ చేసే
ఏ వస్తువు తిందామన్నా కొంచెం భయం భయంగానే ఉంది ఇప్పుడు ఈ మ్యాంగోది కూడా అంతే నార్మల్ గా పండించకుండా
అవునండి పైన అయితే బాగా మస్తు అనిపిస్తుంది
అవును మొత్తం ఎల్లో ఎల్లో మంచిగా ఒక్క డాట్ లేకుండా మంచి చిగ ఎల్లో కనపడతాయి లోపలే చూస్తే మళ్ళా పులుపు పులుపు ఏ ఉంటది
పుల్ల పుల్లగా వైట్ అట్లా అవుపిస్తుంద దాంట్లో
అవునండి అదే కదా మొత్తం కల్తీ కల్తీ అయితే ఏది తిందామన్నా ఏది తీసుకొద్దామన్నా భయంగానే ఉంటుంది
ఇవి ఏదయినా ఇప్పుడు బాగా ఏదైనా ఇప్పుడు పిల్లలు
నీ మనం అవ్ యా పల్లెటూర్లన్నా బతుకుతే చాలా బాగుంటది అక్ అక్కడ ఓకే ఓకే ఎకరం తీసుకు పోవాలి ఒక ఎకరం తీసుకొని అందులో కొంచెం ఇల్లు కట్టుకొని మిగితదా జాగలలో మనకి ఇష్టమైనవి పండించుకుంట తినుకుంట ఉండాలి
ఆ మీరు ఫ్యూచుర్ లో అట్లనే చేస్తారండి
నా ఉండాలి కదా అండి డబ్బులు కూడా ఉండాలి కదా అన్ని తీసుకునే ఉండేటట్టు
ప్రైజెస్ కూడా బాగా అయితే ఏం కూడా ప్రైజెస్ ఎక్కువ అయిపోనాయి
అ అదే కతా అండి
ఏం కూడ బాయిలో కలిసి ఏం తీసుకున్నా కూడా ఇప్ పెరిగిపోయినాయి అన్ని కూరగాయలు దాంలో ప్రైజెస్ పెరిగిపోయినయ్
ఇదీ వెరిగి మేం గ్యాసు పెట్రోలు తినే వస్తువులు ఆయిల్
ఆయిల్ కూడా బాగా పెరిపోయింది ఇటు గుడ్లు కూడా తీసుకోవాల అంటే అది కూడా పెరిగిపోయింది
సాధారణ వ్యక్తి బతకాలంటే చాలా కష్టం
ఆ చాలా కష్టం అంతే చాలా కష్టం ఇప్పుడు దాన్ పిల్లల స్కూల్ ఫీజెస్ ఇంకా బాగా బుక్స్ ఇప్పుడు స్టార్ట్ అయితే ఎట్లన తీస్ కు
ఇప్పుడు ఆ స్కూల్ స్కూల్స్ కయితే ఇంకా చాలా ఉన్నాయండి నర్సరీ ఎల్కేజీ కె
చిన్న పిల్లలకి ఇప్పుడు స్టార్టింగె బాగా ప్రైజ్ లు ఇద ఇగ క్లాసేసు పైన అయి వెళ్తుంటే ఇంకా చాలా సాధారణంగా ఇప్ నార్మల్ చదిపించాలంటే బాగా కష్టం
అవునండి అవును సరే అండి వాతావరణం మీకు చాలా బాగుంది అయి తే మరి ఎంజాయ్ చేయండి సరే అండి బాయ్ అండి